హలో
హలో
ఏం చేస్తున్నావు హలో
ఏం చేయట్లేదు
ఆ తిన్నావా మరి
నా తిన్నా మీరు
ఆ నేను తిన్న ఏం కర్రి
మాది ఎగ్ మీది
మాది వచ్చేసి ఇది సాంబార్ ఇంకేంటి కాలేజ్ కి వెళ్తున్నావా
ఆ వెళ్తున్నా మీరు వెళ్తున్నారా
ఆ నేను వెళ్తున్నా అంటే నాకు ప్రజెంట్ ఏం జరగట్లేదు జస్ట్ ఒక వన్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి జరుగుతది నువ్ ఏ బ్రాంచ్ అన్నవ్ ఉ
నేన్ రీనల్ డయాలసిస్
ఉ ఇంతె అర్ధం కాల
హెల్త్ సైన్స్ రీనాల్ డయాలసిస్
ఓ దేనికి సంబంధించింది అది
అది హాస్పిటల్ వరకి సంబంధించి
ఓకే ఎన్ని ఇయర్స్ చదవల్ మొత్తం అది
ఫోర్ ఇయర్స్ చదవాలి ఇంకా మొత్తం హాస్పి కట్ల్ వరకే ఉంటది
ఓకే అయితే ఫోర్త్ ఇయర్ లో ఇంటర్న్షిప్ చేస్తారా?
ఫస్ట్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్ తీసుకెళ్తారు. అలా ఉండొచ్చు ఫోర్త్ ఇయర్ కి మేబి ప్లేస్మెంట్స్ ఉండొచ్చు.
మరి మీ సీనియర్స్ త్రీ ఇయర్సే చదువుతున్నట్టున్నారు.
ఆ లేదు ఫోర్ ఇయర్స్ అంట చెప్పారు.
ఫోర్ ఇయర్సా అదేలే. నార్మల్ గా ఎంత ఇన్కమ్ వస్తాది ఇది అయితే
అది అవ్వగానే పేషెంట్ బట్టి ఉండుద్ది. ఒక పేషెంట్ కి టెన్ కే అలా ఉండుద్ది. డయాల్సిస్ కదా ఒక సిక్స్ టింగ్ కి టెన్ కే ఉంటాది లేదా పేషెంట్ బట్టి ట్వంటీ కే అలా ఉంటాది.
అదేలే అయితే మంచిగానే నేర్చుకో నాది వచ్చేసి డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో జస్ట్ అంటే డేటాని కలెక్ట్ చేసి వాటిని యూజ్ చేసి మనం యాప్స్ చేయడం లైక్ ఇంకా మోడల్స్ చేయడం అలాగా యూస్ అయితాది అన్నమాట. మేము డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తాము. ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్. త్రీ త్రీ అండ్ హాఫ్ చదవాలి ఇంకా ఫోర్త్ అంటే ఏం ఉండదు. త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చదవాల అంతే. ఇంటర్న్షిప్స్ అయితే కాలేజ్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు మేమే వెతుక్కకోవాలి మేమే చూసు కోవాలి మేమే బయట వెతుక్కొని ఇంకా అలాగా చేసుకోవడం తప్ప ఏ ఉండదు. ఇంకేంటి ఆంటీ వాళ్ళు అందరూ బాగున్నారా?
ఆ బాగున్నారు. అయితే ఇప్పుడు మీకు అంత ఖాళీ అయితే ఇంకా ఏం లేదయితే కాలేజ్ లో
ఆ ఖాళీయే ఏం లేదు నెక్స్ట్ మండే నుంచి మొత్తం స్టార్ట్ అవుతాది అన్నమాట.
మాకు మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఓ! అప్పుడే ఎగ్జామ్సా
ఆ మిడ్ ఈ వక్ మిడ్ ఆ నెక్స్ట్ వీక్ సెమ్
అబ్బో ఇంత తొందర తొందరగానా?
ఫోర్ మంత్స్ అయింది. ఫోర్ మంత్స్ కొంచెం చూసుకోలే ఇప్పుడు సడన్ గా పెడుతున్నారు ఇంకా ఈ రోజే కట్టా నేను ఎగ్జాం
సరిపోయింది లే. ఇప్పుడు నీది ఫస్ట్ ఇయర్ అయిపోయిందా ఈ సెమ్ రాస్తే అయితాదా?
అదేలే ఈ సెమ్ రాయాలి. మళ్ళా ఇంకో సెమ్ ఉంది. అంటే హెల్త్ సైన్స్ ఇది కొంచం కొంచెం ల్యాగ్ అన్నమాట అన్నీ స్టార్ట్ అయిన నెక్స్ట్ ఇది స్టార్ట్ అవుతుంది.
ఇంకా
అంటే మీకు ఇప్పుడు హాలిడేస్ ఉన్నా మాకు అప్పుడు కాలేజ్ జరుగుద్ది. మీకు కాలేజ్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ అలా ఉంటాది.
అదేలేే డివర్స్ అన్మాట మీన్ మాకు ఆ...
ఎ కామన్ రాయ్
నే నీ బోర్న్ ఇయర్ ఎంత?
ఏంటి?
ఇయర్ ఇయర్ నువ్ పుట్టిన సంవత్సరం.
నేను అన్ టూ థౌజండ్ సిక్స్.
సిక్సా ఇంటర్ ఎప్పుడు పాస్డ్
ట్వంటీ ట్వంటీ ఫైవ్.
వె ట్వంటి ట్వంటి ఫైవా
ఆ
బర్త్డే ఎప్పుడు?
బర్త్డే ఇంకా నైన్టీన్ డేస్ ఉంది. ట్వంటీ సెవెన్ జులై.
ఓ అడ్వాన్స్ హ్యాపీ బర్డే
థ్యాంక్ యూ
ఇంకేంటి ఇంట్లో అందరు బాగున్నారు, నా బర్త్డే వచ్చేసీ అక్టోబర్ ఎయిటీన్
ఇంకా చాలా మంత్స్ ఉన్నాయి అయితే
చాలా మంత్స్ ఉందలే అప్పుడే కాదు.
అప్పడు కేక్
ఏముంది తొందర్ తొందర్గ అయిపోత ఎగ్జామ్క్ లేదు దసరా వచ్చింది ఈ ఇయర్ హాల్డేస్.
ఆహా!
ట్వంటీ సెకండ్ దసరా వచ్చింది సో అంతక్ ముందు ఆ సెకండ్ అయిపోయింది ఇప్పుడ్ నేన్ థర్డ్ ఇయర్.
ఇంక నెక్స్ట్ ఇయర్ ఇంకా సూపర్ సీనియర్స్ అయితే
అంతే ఇంక అయిపోయినట్టే నెక్స్ట్ ఇయర్ ఏమంటది ఇంక ఇక్కడ ఉంటమో లేదో కూడా తెలీద్ ఇంకా. ఎళ్ళిపోవడమే ఇంకా జాబ్ వస్తే జాబ్ చేస్కోవడానికి వెళ్తాం లేదా ఇంట్ల ఖాళీగా కూర్చుంటం అంతే కానీ థర్డ్ ఇయర్ అంటే ఎవల్ నమ్మట్ల ఇంకా నేన్ సిక్స్త్, సెవెన్త్ అని అడుగుతున్నారు. పరువు పోతుంది మొత్తం.
ఆ హైట్ బట్టి కుడా చెప్తారనుకుంట కదా
ఆ అదే హైట్ బట్టే హైట్ బట్టే అసల్ నార్మల్గా ఒక పక్కనేమో ఓకే ఏజ్ ఎంత పెరిగినా ఏజ్ కనిపించట్లేదన్ ఆనందంగా పడాలా థర్డ్ ఇయర్ అయినా సరే అందరూ చిన్నపిల్ల స్కూలా అన్ అడుగుతుంటే బాధ పడాల అర్థం కాట్లా అలాంటి సిచ్యువేషన్ అన్మాట.
ఇంకా అయిపోయిన తర్వాత కూడా టెన్తా అమ్మ అన్ అడుగుతారేమోలె
టెన్తా అని అడుగుతారు అలాగే ఉంది.
ఆ
ఇంకా ఏంటి ఇంట్లో ఎవరెవర్ ఉంటారు?
అన్నయ్య నేను, మీ ఇంట్లో?
ఆ అమ్మ డాడి చెల్లి నానమ్మ నేను నేను ఉండనులే నేను హాస్టల్లో కదా ఆ మరి ఆంటీ
ఆంటీ హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు ఎక్కువ
ఓకే ఓకే
అంటే మా మావయ్య అక్కడే ఉంటారు సో అమ్మ కూడా అక్కడికి వెళ్ళడానికే చూస్తారు ఇక్కడ
ఆ అదేలె మీ అన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు
మా అన్నయ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ కు వెళ్ళారు విజయవాడ
ఓకే కంప్యూటర్స్ అంతా డిగ్రీ కంప్లీటెడ్డ
ఆ డిగ్రీ కంప్లీటెడ్
మ్మ్ అదేలే
సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ట్రై చేస్తున్నారు
మ్మ్ వచ్చేస్తది లే బా చదువుతారా
ఆ చదువుతారనే చెప్పచ్చు అంటే సబ్జెక్ట్ ఎప్పుడు ఆగలే కాబట్టి
ఆ అదేలే ఇంకేంటి కుకింగ్ వచ్
నీ చెల్లి లేదు అలాంటిది ఏం లేదు
ఆ అదేలే ఆ కుకింగ్ నేర్చుకోవాలి మరి నాకు రాదనుకో అది వేరే విషయంం
టైం వచ్చినప్పుడు నేర్చుకున్నాం మరి మీ చెల్లి ఏం చేస్తారు మీ చెల్లి
ఆ మా చెల్లా మా చెల్లి టెక్నికల్లి వచ్చేసి టెంత్ కంప్లీటెడ్
ఆ
టెంత్ కంప్లీటెడ్ ఇంటర్ ఇంటర్మీడియట్
ఓ మరి ఎక్కడ జాయిన్ చేసారు
ఆ అదేదో కాలేజ్ నాకు అవన్నీ సంబంధం లేదు
మ్మ్ హు అది చూసుకోవాల్సిందే మీరు కదా
నాది నేనే చూసుకోలేకపోతున్నా నాకు జాబ్ వచ్చేసాక అయితే అప్పుడు చూసుకోవచ్చు కదా అప్పుడు నేనే చూసుకుంటా ఆ ఇప్పుడు ప్రెజెంట్ ఏం లేదు కాబట్టి సో ఇంకా నేనేం పట్టించుకోను
పేరెంట్స్ చూసుకుంటున్నారు అయితే
ఆ అంతే ఇంకేంటి ఓట్ ఓట్ అప్లై చేసేసావ
ఆ చేశారు ఇంటికాడ చేశారు అన్నారు చూడాలి వెళ్ళి అది నా అదే మానే ఐదు
అదేలేే పంచాత్ ఎలక్షన్స్ ఓట్స్
ఆహా ఎప్పుడు
ఏమో తెలిదు బట్ ప్రెజెంట్ ఆ ఓట్స్ వస్తాయంట మేబి అక్టోబర్ ఆగస్ట్ కల్ల వచ్చేయచ్చు
ఇ ఇంక అప్పుడే అయితే నావ్ ఫస్ట్ ఓటు అయితది అప్పుడు
నాది అంతే నువ్వు నాకన్న జూనియర్ కానీ నాది ఫస్ట్ ఓట్ అప్పుడే
ఆ
ఆ ఇంకేంటి ఇంకేంటి విష్ శేషాలు ఎలా జరుగుతుంది మీ కాలేజ్ ఇంట్లో డైలీ లైఫ్ మొత్తం
మీ కాలేజ్ అంటార పర్లేదు ఏదో స్ట్రిట్ కాల ఇప్పుడు గా జరుగుతుంది ఎగ్జామ్స్ అవే ఉన్నాయ్ కాబట్టి ఇంట్లో ఏముంది బానే చూసుకుంటారు ఇంకైన లాస్ట్ పుట్టనేమో బా చసుకుంటారు కాలేజే ఈ ఒక్క మంత్ వెళ్తే ఇంకా తర్వాత ఫోర్ మంత్స్ వరకు వదిలేస్తారు మళ్ళా సెకండ్ మే సెకండ్ సెమ్మె ఇంక అయిపోయిందంటే ఫస్ట్ ఇయర్ అవుద్ది
అదేలే ఇంకేంటి మరి ట్రిప్స్ ఎక్కడికైన ప్లాన్ చేసార ట్రిప్స్ ఎక్కడికైన ప్లాన్ చేశార
ఆ చెయ్యాలి సమ్మర్ లో పోదాం అనుకున్నాం మారేడు ఎలా
ఆ మీ బ్యాచ్ లోఎవరెవరు ఉంటారు
మా బ్యాచ్ లో ఒక ఫైవ్ మెంబర్స్ అల ఉంటాము వాళ్ళు కూడ వేరే బ్రాంచెస్ లో ఉంటారు నాదొక బ్రాంచ్
అదేలే
ఇంక వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తాము వచ్చేటప్పుడు కల్సి వస్తాం అక్కడ ఇంక సపరేట్ అవుతాం అనమాట
ఆ అయితే వెళ్ళండి మరి ట్రిప్కి
అదే ప్లాన్ చేయాలి మళ్ళా క్లాస్ లో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు
అదే
చూడల్
ఇంట్లో వాళ్ళు అందరు కలిసి వెళ్తారా
ఆహా లేదు నాకు క్లాస్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఒక ఇద్దరు అల వాళ్ళు వీళ్ళు కలిసి చూడాలి అయిపోయిన తర్వాత వెళ్ళాలి
మీరు సెకండ్ ఇయర్ కి వెళ్దాం అనుకుంటున్నారు అదే ఫస్ట్ ఇయర్ అయిన టూ ఇయర్స్ అయిపోయింది థర్డ్ ఇయర్ కి వచ్చేసాము ఇప్పుడు కి ఒక్క ట్రిప్ లేదు
అయ్యో ఇంకా నెక్స్ట్ ఇయర్ నాంటన్నరగా ప్లాన్ చేసుకోండి వెళ్ళడానికి
చెయ్యాలంటే ఇంట్లో పంపించాలిగ పంపి మా అంటే మా బ్యాచ్ అందరూ స్ట్రిక్ట్ అనమాట పేరెంట్స్ సో అందుకు ఇంక ఎవ్వరు పంపిచరు
మా పేరెంట్స్ స్ట్రిక్టే కానీ ఏదో ఒకల ట్రై చేద్దాం అనుకుంటున్నా మరి అది వర్క్ లేదో